హ
ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు
మీ వాయిస్ చె మళ్ళీ చెప్పండి
ఆ ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఎల ఉంది అనుకుంటున్నారు
ప్రజెంట్ అయితే జాబ్ మార్కెట్లో స్కిల్స్ లేంది ఎవరికి జాబ్స్ రావట్లేదు సో మనం స్కిల్స్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి
అంటే స్కిల్స్ అంటే ఏ విధం అయిన స్కిల్స్ అని
ఆ ఇప్పుడు ఏకి సంబంధించి కానీ మిషన్ లర్నింగ్కి సంబంధించి కానీ అలా చాలా స్కిల్సే ఉన్నాయిగా
అంటే ఉత్ థియేటికల్ స్కిల్స్ ఉంటే చాలా దాని లేకపోతే దాంతో కూడా ప్రాక్టికల్ కూడా కావాల
థిరీతో పాటు కంపల్సరీగా ప్రాక్టికల్ కావాలి అప్పుడు మాత్రమే మనకు జాబ్ సెర్చ్ అవకాశాలుంటాయి
ఇప్పుడు వుత్తి తీరి నేర్చుకుంటే ఏమి ఉండవుంటారా
ఉండవా అంటే ఉండవానే కదా అర్ధం
ఆ
మీకు ఎలాంటి స్కిల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది
మాది రే చెప్పము కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మీ మీరు అనుకోవడంలో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న దాన్ని బట్టి ఏ స్కిల్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా ఎక్కువ ఆ స్కోప్ ఉంది జాబ్స్ రావడానికి
నాకైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి అంతగా తెలియదు
ఉ
అంటే నేను విన్న దాని ప్రకారం స్కూల్ చెప్పిన దాని ప్రకారం అయితే పైతాన్ మిషాన్ లెర్నింగ్ వీటికి మంచిగా స్కోప్ ఉందని తెలుస్తుంది
ఉ ఏ ఇప్పుడు పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్ద్ద అనుకుంటున్నావా
లేదు పయతా ఒక్కటేనేం కాదు పై దాతో పాటు ఇంకా ఏది నేర్చుకున్నా సరే పర్ఫెక్ట్ నే నేర్చుకోవాలి కద
అంటే థియరీ ప్రాక్టికల్ రెండు నేర్చుకోవాలంటవ్ ఒక్కసారే మ్
అప్పుడే టైం సేవ్ అయిద్ధి కదా
అంటే ఇప్పుడు ప్రాక్టికల్ అంటే కో కోడింగ్ కూడా చేయాలి కదా మరి మ్ అంటే ఇప్పుడు రెండు మూడు లాంగ్వేజ్ నేర్చుకోవాలా లేదా ఒకటే లాంగ్వేజ్ నేర్చుకో దాన్నే పర్ఫెక్ట్ చేయ్యాలా
రెం డు మూడు లాంగ్వేజెస్ నేర్చుకోవడం కన్నా ఒక్క లాంగ్వేజ్నే పర్ఫెక్ట్గా నేర్చుకోవడం బెటర్ కదా ఆ
మ్ నిజం కాకపోతే ఇప్పుడు అది ఒక్క చేంచుకుని చాలా మళ్ళీ ఇది ఇది ఉంటాయి కదా అంటే ఇ ఏఐ
ఒకటి పర్ఫెక్ట్ గా నేర్ుకొని మిగిలినా వాటుపోయినా అట్లీస్ట్ ఐడియా అన్నా ఉంటే బెట్ టర్ కద
మ్ అది నిజమే
మ్
కాపోతే ఇప్పుడు మిష్ మిషన్ లెర్నింగ్ ఉంది కదా
అవును
ఇప్పుడు అది ఆటోమేట్ చేస్తామా మనం
హ్మ్ మిషాన్ లెర్నింగ్ అనేది అర్థం కాలేదు
మిషన్ లేరింగ్ దేనికి వాడుతామ్
నాకు వాటి మీద అంతగా ఐడియా లేదని చెప్పాను కదా మీకు ముందే
తే మిషన్లన్నీ నువ్వు దేన్నైనా ఆటోమేట్ చేయడం కోసం వాడుతాం
ఓకే
ఇప్పుడు ఒకటి నేర్చుకుంటాం దాన్ని ఆటోమేట్ చేసం ఇప్పుడు మళ్ళీ తర్వాత దాన్ని మనమే మళ్ళీ చేయ్యాలంటే ఇంగ కుదరదు కదా
అవును
అప్పుడు ముందు చేసిన వ్యక్తికి అది ఇక ఆడ్ చేసింది ఇంకా వేస్ట్ేనా
చెప్పాను కదండి దాని గురించి నాకంత ఐడియా ఏం లేదని
మ్ కైతే మరి నీకు ఉన్న దేని మీద ఐడియా ఉంది మరి
మిరే చెప్పండి ఏ స్కిల్స్ నేర్చుకుంటే నేను ఇప్పుడు ఏదైతే సర్వే అవ్వగలం దేనికి ఎక్కువ స్కోప్ ఉంది
నాగ్ తెలినంత వరకైతే పైథాన్ ప్లస్ ఇంగ నువ్వు జెనరేటివ్ ఎఐ అయి నేర్చుకుంటే చాలా యూజ్ ఉంటది ఫ్యూచర్ లో
పైథాన్ దేనికి ఉపయోగపడుతది
పైతాన్ అనేది నువ్ ప్రతిదాన్ని పైతానే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా యాప్ తీసుకున్నా లేప్ పోతే నువ్వు ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా నీకు పైతాన్ యూస్ అయితది
హ్మ్ ఓకే
సపోజ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ తీసుకున్నావ్ దానిలో నీకు రికమెండెడ్ వీడియోస్ గూడా పైథాన్ ద్వారానే వచ్చేది
ఓకే
మ్ అది పైతన్ ప్రతి దాంట్లో యూజ్ అయితది అలా
అలా చెప్పండి
అదే పైథాన్ ప్రతి దాంట్లో యూజ్ అయితది
ఓకే
మ్ పైథాన్ మ్ అంతే పైథాన్ నేర్చుకుని దాంట్లో కొన్ని లైబ్రెరీస్ ఉంటాయ్ అ నంపై అని పాండాస్ గాని
ఆ
అవి నేర్చుకొని నువ్వు మిషన్ లర్నింగ్ గానీ డీప్ లర్నింగ్ గానీ దాని మీద ఫోకస్ చేస్తే ఆ ఇంజనీర్ కావచ్చు
ఓకే
హు అలా ఉంటది పైతన్ లేదంటే నువ్వు పైథాన్ డెవలపర్ గాని మళ్ళీ వెబ్ డెవలప్మెంట్ కి పోవలన్నా నువ్వు హెచ్టిఎంఎల్ సి ఎస్ ఎస్ అవి కూడా నేర్చుకోవాలి
అంటే ఇప్పుడు పైతాన్ కి వెబ్ డిజైన్కి సంబంధం లేదంటారు దానికి హెచ్డిఎంఎల్ నేర్చుకోవాలి
ఆ నేర్చుకోవాలి కాకపోతే కొన్ని కమెంట్స్ దీని నుంచి కూడా ఇవ్వచ్చు పైతానికి
ఓకే
అల్రాడి లింకే ఉండిద్ది చానా వరకు నాకు తెలిసినంత వరకు నువ్వు రెండు క్లారిటీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనం డెవలపర్ కావచ్చు ఫ్రంట్ ఎండ్ గానీ బ్యాక్ ఎండ్ గానీ
హ్మ్ ఓకే
ఉ అది
ఇప్పుడు రెండు నేర్చుకోవడం బెటర్ అంటారు పైతాన్ హెచ్టిఎంఐల్
హూ అవును నువ్వు ఒక అలాగేని ఇదే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కావాలంటే ఇవి నేర్చుకోవా లీ ఒకవేళ మిషన్ లర్నింగ్ ఇంజనీర్ అలా కావాలంటే నువ్వు పైతాన్ని నేర్చుకొని దాంతో పోట్ కోన్ లైబ్రరీస్ నంపాయ్, పాండాస్
కే
అలాంటి ఇంకా డీప్ లర్నింగ్ అంటే పైథాన్ అదే మిషన్ లర్నింగ్ లోపలే అదొ సప్పట్ హూ అదిపోతే నువ్వు డేటా అనాలిస్ట్ లేపోతే డేటా ఇంజినీర్ ఆ అదన్ని ట్రై చేయొచ్చు పైథాన్ తొటి
ఓకే
ఉ
అంటే ఇప్పుడు జాబ్స్ వెంటనే వస్తాయా స్కిల్స్ నేర్చుకుంటే
ఆ ఏంటి
ఆ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ వెంటనే వస్తాయా
వెంటనే వస్తాయి అంటే వస్తాయి కాపోతే నీ దగ్గర స్కిల్ ఉండాలి కన్ఫామ్ గా
అదే స్కిల్స్ నేర్చుకుంటే ఎంత వరకు వస్తాదన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చెయచ్చు శాలరీ
తీయటికల్ రడి ఇది ఉంటే జరగవు కద మళ్లీ నీకాడ కమ్యూనికేషన్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి అన్ని ఉ డాలి నీ కంపెనీ వాడ్ తీసుకోవాలంటే
ఓకే అవన్నీ ఉన్నాయి నాకు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాలరీ అనేసి
యాలె అదని నీ పర్ఫార్మెన్స్ బట్టి
అంటే నార్మల్గా ఎంత నడుస్తుంది మార్కెట్లో అనేసి
అంటే కంపెనీస్, కంపెనీస్ వేరే అయితది.
ఓకే
మ్ అది. మినిమం నాకు తెలిసినంతవరకు అయితే, ఎయిట్ టు ట్వల్వ్ థర్టీన్
స్టార్టింగ్ ఫ్రెషస్కే అంతొస్తదా?
ఆ అవును. ఇంక నీకి ఎక్స్పీరియన్స్ బట్టి, ఇంగ నువ్వు కంపెనీస్ చేంజ్ అయిత, నీ స్కిల్, నీ పర్ఫార్మెన్స్,
ఇంక అన్ని బేస్ చేసుకుంటే చేంజ్ అయితా ఉంటాయి.
ఒకే
మ్ అది ఇయన్నిటితో పాటు నీకాడ అది ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. ఇంకా అంటే థింకింగ్ ఉండాలి ముందు. అంటే, అందరు ఒకలాగా ఆలోచిస్తే మ నం డిఫరెంట్ గా ఆలోచిచ్చేటట్టు. మ్ అది.
ఇవన్నీ నేర్చుకుంటేనే మనం, ఈ సొసైటీలో సర్వే అవ్వగలం అంటారు. జాబ్, స్కి
హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అది.
పోని బిజినెస్, బిజినెస్ అలా,
దానికోసం నువ్వొక ఎంబిఏ చెయి.
ఓకే.
ఎంబిఏ చేసి దానిలో ఏ ఉంటాయి కదా, బిజినెస్ అనాలిటిక్స్ అవి నేర్చుకో లేదంటే ఏదన్న కోర్స్ తీసుకోవాలి. ఇంగ అవి తీసుకొని ఆయి నేర్చుకొని అలా అయిపోవాలి అది. దానికి ఇంగ బిజినెస్ కి పైతాను ఈ జావా ఏం పనికిరావు మరి. మ్ హు అది
మీరు చాలానే ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు.
మ్మ్ ఇంకా మీ దగ్గరిది ఏమైనా ఇన్ఫర్మేషన్
నా నేను నాకంత ఇన్ఫర్మేషన్ తెలియదు వాటి గురించి. నేను మీ నుంచి ఏమన్నా తెలుసుకుందామనే ఈ కాల్ అటెండ్ అయ్యాను.
మ్మ్
ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
మ్ కాకపోతే నువ్ ప్రతీది పర్ఫెక్ట్ నేర్చుకో ఫస్ట్. ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ చే, ఆ నేర్చుకుంది తిరిగి నేర్చుకుంది ఈ ప్రాక్టికల్ గ ఇంప్లిమెంట్, చేయడం చూసుకో.
ఓకే
మ్. అప్పుడే సక్సెస్గా వెళ్తాం. మ్